ఆ
ఏం చేత్తానవ్
ముచ్చట పెడుతాన నువేం చెెత్తానువ్
నేను గూడా ముచ్చట పెడసను
మ్ ఎవళతోటి
బాయ్ ఫ్రెండ్ తోని
మరి నాకు చెప్పాను కూడా చెప్త లేవు గదా
చెప్తియా చిన్నగా కుక్కలకి చెప్తియా
మ్.. హుమ్మ్ పెళ్లెప్పుడు
పెళ్ళి ఇప్పుడు కాదు సున్నా చేసుకున్నాం జాబ్ వచ్చినాక
ఏం జాబు చేత్తడు అబ్బాయి
ఇంకా సెటిలు కలే
అయ్యో సెటిలా అవలే ఇంకా
మ్
మ్ హు మ్ ఈ ఊరేనా దగ్గరేనా మీకు
ఆ.... దగ్గర్నే రోజూ వత్తడు
ఓయ్ ఇంకేంది ఇగ
పోలు పోలు ఎంజాయ్
ఉ గడ్ద్దల్లోనే పతరా
మ్
మీ కేష్టేనా
ఆ ఆ మా కేష్టె
బావ అయితాడ లేద రిలేషన్
బావే
ఓ మేనుబావే నా
మ్
మ్.. ఇంకేమి ఇక పెళ్లి చేసుకుంటే అయిపోయేది ఒక్కడేనా
ఆ ఒక్కడ
మ్.. ఎప్పటినుంచి ఆట తిప్పుతున్నావు మరి కథ
ఏ చిన్నప్పటి నుంచి బుట్టినప్పటి నుంచి నె బుట్టుడితోనే అట్లా పెట్ ఇల్లట పేరు నీకే రా అని
అవునా ఇంట్లల్ అంద తెల్సా యితే
ఆ తెలుసు ఇట్లా మాట్లాడతాను అని కూడా తెలుసు
ఇంకేం ఫ్రీబడువవు ఎవలకి భయపడిన అవసరమే లేదు
ర కాలేజ్ కాళ్ప్పుడళ వచ్చిసుకోవుతు
అయ్యో మరి ఈసారి ఉగాదికి పోతా అంటే మరి రాడా
చేేసిన ఇంంత సేపు ఫోన్ ఒత్తాడు
కనడా
హ
ఇంక నీ అవాన్ చే ఇరుకంట ఇరుకంటో పో
హమ్
ఎవనా ఒళిస్తారా
అన్నీ కోనేయచూడి
ఇక నీ సాల అర షాపింగ్ వేసేవాళ్ళు మంచిగా ఒక డ్రెస్ కొనియమను
అవు
ఉగాది ఒక డ్రెస్ అనుకోనువో
పనియర్ పీస్
అయ్యో ఇప్పుడే కాదు కొనిస్తాడంటివి
సనిడు ప
నువ్వు అడుత కొనియాడా ఒకసారి అడుగు బుధగారి కొనిస్తాడు మాగా
అంతేనా
హ
సుదం
మీరుమ్మళ్ళ వెళ్ళ అందరు
పోయిలు నాలుగు రూ ఉన్నా
అయ్యో మరి మీరు నలుగురు ఎప్పుడు పోతారు
ఓ వాాలగా సింగ్వామి ఊరులేదుతు
అడ్వాన్ చేయించుకొని పోవుతారా ఎకుతేర అవుతారా
ముప్తేనే పోతాం అటెండెన్స్ అంటే మళ్ళా లేట్ అయితుది
మరి ఇ అళ్ళ పోత అయిపోగానే
అయిపోగానేక ఏం చెత్తాం పోగుద్ంది కాలి
ఇ ఎట్లా ఒకటి రుజ చెప్పండి కాట్టి రే ఒ ఒక రోజు ముందే ఆల్రౌండ్ రోజు ముందు పోతే మంచిగా ఉండే పని చెప్ప సర
ఊకే ఇప్పుడుొచ్చిన క అంటాను
అదిే అందుకే ఒక రూజ ముందు వాళ్ళ అంటాను
హ
గణే తరా
ఆ గ్రాండ్ అనే ఇస్తారు ఇ అందరు ఊరు మొత్తం ఇస్తారు
నైట్ా పొద్దుందాకనా
మీ రావచ్చి అంతా క్లారిటీగా ఏంది
ఉ అే శివాళు ఇస్తారు నైటు మరి పొద్దున్నాక నైట్ నార్మల్ అల్ అంటే నార్మల్ క్యాస్ దవాలి ఇత్తర మా సైడ్ అయితే
అ అదేన్న
కలిసి పోతారా ఎవరిక ఎప్పుడు రెడీ అయితే బోనం అప్పుడే పోతారా
కాల్స పోతు
హుహ్ మీ ఫ్రెండ్ కల్తదా.
ఆ
జాన్ జిగ్రిస్ ఇద్దరు.
కలిసే పోతది.
ఆమే ముగ్గేత్తనే కదా నువ్వు వోయి వాళ్ళ ఇంటి ముందరా ఫోటో దిగింది.
ఆ ఆమనే ఆమెనే కానీ అది నేను పోయే సారికి వస్తే ఆటో ఆటోకాడికి వచ్చి అవి వస్తే అ పోయిన సారీ పోయినప్పుడు ఇగా ఎడా నా ఫోన్ల బ్యాలెన్స్ లెవ్వు. కత కత అయ్యింది ఊకే ఫోన్ చేసుడు ఎక్కడ దాక వచ్చినవు ఎక్కడ దాక వచ్చినవు ఎక్కడ దాక వచ్చి
ఉహ్ ఆమె కూడా రేపు అత్తదాట చెప్పింది నాకు. రేపు పోతా అని చెప్పింది.
ఆ వొత్తది.
సాయంత్రం బ్యాగ్ సదురుకుంటా పోతా రేపు పొద్దున అని అన్నది.
హ్
అవునా అని నేను అన్నా వాళ్ళు ఎన్నో ఉంటరట కదా.
హైదరాబాదు ఆ ఉంటరు అటే పట్నం. పట్నంలో ఉంట్రు.
అదే పట్నం నుంచి మీ ఊరికి వత్తదటా.
ఉహ్ వస్త వస్తరు ఇగా కలిస్తే ఇడా చాలా రోజులు అయితాంది.
మొన్న గల్తీవి కదా.
మొన్నంటే మొన్నంటే అప్పుడు అప్పుడు ఎం పండుగా. ఏదో పండుగ అప్పుడు. సంక్రాంతికి
అప్పటి నుంచి కలవలే అమ్మాయి.
సంక్రాంతికి వచ్చింది మళ్లా రాలే ఇగా మధ్యలా
మళ్ళిప్పుడా.
ఆ
హుహ్ ఆమె నీకంటే చిన్నది అట కదా.
ఎంత చిన్నదేం కాదు కొన్ని మంత్స్ ఒక టూ త్రీ మంత్స్ అంతే.
కాదామే ఇంటర్ మొన్ననే అయిపోయిందాట కదా.
ఇంటర్ అయిపోయింది మొన్ననే కాని ఏజ్ పెద్దదే.
ఆమె అన్నది నాకంటే పెద్దదానివి నువ్వని నన్ను అన్నది.
ఉ అంటే మనేజే కాని నీకంటే పెద్దనే నా ఏజ్ ఆమె. నీకె నువ్వు నాకంటే వన్ ఇయర్ పెద్ద కదా.
హ
మరే నా ఏజామే.
అదే అన్నది మీరు డిగ్ ఇది కదా మీకంటే వన్ ఇయర్ నేను చిన్నా అన్నది. బహో అవునా అని నేనన్నా.
ఏజ్ ఒకటే కాని అది లేటుగా పోయింది స్కూల్ కు నేను తొందర పోయినా
అదే అన్నది.
అ
అ
బాగా సేపే మాట్లాడిందా.
నాలుగు కాల్స్ మాట్లాడినం కదా.
ఉ ఇట్టనే అయిపోతది తం
ఆ
మాట్లాడుతే ఉత్తిగనే అయిపోతది.
ఆ ఆమె మాట్లాడింది బానే చాలాసేపే
అ
న నేను మాట్లాడదా అంటే మాట్లాడిన అప్పుడు ఒకటే ఉన్నదట మాట్లాడింది
అదే అదే ఇప్పుడు సూతలేదు ఇగ ఇట్లా పెడితే వాళ్ళ డాడీ దిట్ల ఉన్నాడు
ఉహూ ఆమె టచ్ సెల్ వల్ల మమ్మీ కీ కూడా టచ్ సెల్ ఏ నాటకాదా
ఆ అవును
చెప్పింది
ఉహూ
ఫోన్ పే లేదట చేపచ్చుకోవాలి అనుకుంటే అన్నది నాతోటి
ఉహూ
చేయిించుకో అని నేను అన్న మీ ఊరికి పోతానువ చేయిించుకోని చెప్పినా
ఉ ఏమన్నది
నన్ను కూడా అ నీకున్నాదా అని అడిగింది నాకు లేదని చెప్పితే అయ్యో చేపంచుకోపోయినావ్ అన్నది నన్ను
ఉహూ చేయించుకుంట అనీ చెప్పు
ఏమో ఈసారి పోయినప్పుడు చెప్పించుకుంటా అనుకుంటాన మరి ఏమైతదో
ఇంకేంది
నేను అనుకో అంగానే జరుతున్నాని అడిగికోవద్దా
నువ్వు అడిగినంక ఎందుకు తీసుకపోదు
హ్మ్ మా మామయ్య ఉంటే తీసుకొని పోతాడు మా డాడీమో
అడుగు తీసుకోపోతాడు కావచ్చు
చూడాలె ఇంటి పోయినంక తెలుస్తది
ఉమ్
మీ చెల్లెందేమ్మన్నది మీషెల్లె తమ్ముడు ఏదో ఒకటి తెమ్మంటారుగాదా
ఏండెమ్మాన్లే నాకాడ పైసలు ఏం లెవ్
అయ్యో పొద్దుగాల్నే మీ డాడి కొట్టె కదా
అవి బ్యాలెన్స్ వేసుకున్న కదా
ఇయ్య నీ దగ్గర కూడా ఉంటే గద ఇంత ముందు వెయ్యి రూపాయలో రెండు వేలో
ఉమ్ ఉన్నాయి కానీ నా అది ఖర్చులకే అయితాయ్ ఇప్పుడు
బ్లేజర్ కి సెవెన్ హండ్రెడు
యేడుంట
అడు ఫోర్ హండ్రెడ్ ఉంటాయి కావచ్చు
అది పైంట్ కొనుకోవాలి బ్యాగి
అబ్బ
మరె టాపులు గొన్నది ఎందుకు అవి మళ్ళ వాటికి వేస్ట్ అయితది
ఉహూ ఇగ ఆ ప్యాంటు మీదికేసుకోరాదా
వాటిమీద మంచి ఉండవు వాటిమిదికే బాగుంటాయి
అబ్బ
అబ్బా నీజం
మరి ఎప్పుడు ఆర్డర్ పెడుతానవ్
ఆడర్ కాదు బయటనే కొంక్కుంట
పోయేటప్పుడా
ఆమ్మో
మీ మమ్మినడిగిన షేప్పినవా
ఏమని
కొన్కుంట అని
అదే ఉండదు మనం కొన్నంకనే చూపిచ్చుడు
ఏమనదా మరే
ఏమనది
పైసలెక్కడియంటే ఏం చెప్తవ్
ఏముంది డాడి కొట్టిండని